హలో మ్ ఏం చెస్ స్తున్నా
ఏంచేయాలా ఇప్పుడికైతే తర్వాత ఏం ట అంత తెలిదు
మ్ తిన్నవా
ఉ తిన్నా నువ్వు
తిన్నా
మ్
ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నా చిన్నడు పడుకున్నాడు పెద్దోడు బయటి ఏంది అంట్లు తోముతున్నావా
అవును తిన్నయి ఉంటల్ల
అవును లే మ్ చెప్మా
ఏం చెప్పాల మే నాకు టెన్షన్ అయిపోయింది నైట్ నుంచి
ఎగ్జామ్స్ రా
ఆ ఎట్ట చేయాల అని
ఆ వాళ్ళు ఒప్పుకుంటే ఏం కాదు
ఏం పాడో
సాటడే ఫోన్ చేయి
అంతే చెయ్యాలి రేపయినా చేస్తా రేపు చేయనులే రేపు పనిలో ఉంటాడు అయినా
ఆ
ఎల్లుండి చేసి మాట్లాడాలి ఏమంటడో ఏమో ఒప్పుకుంటడో లేదో
మళ్ళీ వస్తాం సార్ అంటే ఏమంటడో
ఆ
అప్పుడైతే రాయకున్నా కూడా
ఆ
వేసుకుంటుంటరు కదా
అవును అప్పుడు ప్రిన్సిపల్ వేరు కదా
అసలు అప్పుడు ప్రిన్సిపల్తో పనేలా ఇంచార్జ్ తొ చేసుకోవచ్చు
కొత్త రూల్సు కదా
పెద్ద పెద్ద రూల్సు
కాలేజ్ లో అట్టట్టెట్టుందో ఏమో
ఏమో మరి
ఏ నాకైతే సూర్య సార్ అసలు ఫోనే చేయలేదే
ఏమోమ్మ మాకు చేసి ఉందమ్మా
నన్ను మర్చిపోయింటడు ఆయన
ఊర్ కట్ట మెరుపు తీగ లెక్క పోయినా పాపులరైనా అటు మెరుపుడు తీగ లెక్క ఒక్క రోజు పోయింది కాలేజీకి నేను వచ్చిన ఒక్క రోజే
ఆ
ఒక రోజులోనే ఆయన బాగా కనిపెట్టేసాడు దాన్ని
అవును
అ ఇప్పుడు మళ్ళీ త్రీ డేస్ పోయి మళ్ళ వచ్చేస్తా ఏమంటడో ఇంక
అంతే కదా
హ
ఆ ఇంక మిడ్ అప్పుడు ఏమి అంత క గమనీడు లె
మిడ్ అప్పుడు ఏం గమనీయడు లె ఏంది
ఎట్టెట్ట చేస్తరో ఈ తాప ఎగ్జామ్స్ మిడ్ వన్ చూసి తర్వాత మిడ్ టూ చూసుకోవాలి
ఆ
స్ట్రిట్ పెడితే ఇంక అంతే సంగతులు
అమ్మా మి రాసిన తరువాత కాలేజ్ లొ ఉండక ఉండడమే బెస్ట్ అమ్మ ఒక్కొక్కరిని పిలిచి కరెక్షన్ చేసి రకాలు సారి వాల్లింగ
ఆ ఈమె జేస్తుల్ల శిరీష మేమ్
ఆ అదచ్చిపో ఇచ్చిపోదిలే ఆమె ఇంకా
హా అది వచ్చిపోని ఎట్టో మనం లేనప్పుడు మార్క్స్ కం చదవుదామా
ఎంద అశ్విని సరిపోతల్లే చిన్నవి అసలు లేవు క్యారెట్లు అన్ని పెద్ద పెద్దవే సరిపోతలే అది హ్మ్మ్
ఆ రుద్దే రోజే ఇంక తర్వాత ఏం పట్టించుకోదామా అసలు
ఎంది అశ్విని తీసుకురాలన వద్దా ఇప్పుడు చెప్ప
ఎమ్ ఏం చేసినారు టిఫిన్
టిఫ్ చిన్న చపాతి బెండకాయ హ్మ్
ఉ అంట్ సైడు ఆ టిఫిన్ సాగిపోలా
ఏమో మె నేను అసలు ఇంట్లో నుంచి బయటకే పోవట్ల నా ఏం తెలీదు
ఉ అంటే గ్యాస్ గ్యాస్ రావట్లేదు కదా ఇప్
అవును రావట్ లేదు ఏమో మరి నాకు తెలీదు
బుక్ అవ్వట్లేదు మా సైడ్ అయితేన్ని టిఫన్ కోట్లన్ని నాపి పసెండ్ర డాబాల ఆ పేసిండ్రు
ఏయ్
ఇంకా కొన్ని దిక్కలుయితే
అవును బే మూసేసారంట బెంగళూరు లో అక్కడ మనదేట్టుందొ పీజి కూడా ము తెంగిండాల అ బాగుంటది కతనానికి ఏం మూసిండట్లే
ఎటోకట్ట చేస్తారులే
ఉ పోయి జిమ వచ్చేనా చెప్ ప్రసన్నత అది సౌన్యం
ఆ ఆ తగదాగతాలి ముసిల్దా నికి చంపచది
ఆ అదిం ముసింది సస్తు ఉంటదిమే ఆ గ్యాస్ జేనికే దానికి పెద్ద బుద్ధ బరువు ఆమెకి
ఆ అ మేయ్ గ్యాస్ మీద గ్యాస్ తేన అంతంత్ర మాత్రం జేతాదమా
అంతే కదా
ఇం పోజ అచ్చది కట్లు పోయమనంట
ఉ ఏమోచ్చింరో ఏమో మరి
ఉ ఎట్టెట్ట సావాల్దో వస్తుకాల
అదే కదా
ఇంక నేనొస్తే ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయ నేను ఖచ్చితంగా ఇంక పీజీకే రావాలి ఏడ కుదరదు
ఏమి
ఇడకి బస్సులు డైరెక్ట్ ఉండవు
ఆ
మారిమాటిరావాలి ఈడికి
ఆ మరి ఇప్పుడు నువ్వే ఆయన ఒప్పుకోకపోతే వస్తావా
ఆ ఇంగ ఒప్పుకోకపోతే సచ్చినట్ రావద్దు అయితే తర్వాత మళ్ళీ ల్యాబ్ గమ్స్ంటే
అవున్లే
దానికిరికిరి పెట్టిండనుకో బోగంటది
ఏ లెమ్ము ముహూర్తం రోజు ని లాస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి గాని లాస్ట్ ఎగ్జామ్ గాని
లాస్ట్ ఎక్సామేలే
ఇ మూడు గంటల తొందరగా రాసేసి అప్పుడు ఎట్ట లాస్ట్ ఎగ్జామ్ ఏంది ఆమెదే లాస్యాది పెట్టింటరు అదొక బొక్కడాదిలే అసోద ఏద ఒక రె ఒక గంట రాసేసి నేను ఫస్ట్ ఫాస్ట్ వచ్చే
ఇంగంతే అట్టే జేయాలింగ
ఆ త్రీ కోచ్చేషినావంకో
ఇంగ సిక్స్ కల్లా ఇంటికొచ్చేస్
సిక్స్కల్లా ఇంటికొచ్చిన సరిపోద్ది
ఊ హడావిడిగా ఉంటది
అవును సాటర్డే అడుగు ఒక్కొక్క పోతే ఇక సండే వచ్చేసెయ్ సరిపోతది
అంతే
హ్మ్ నేనా స్వర్ణక్క కి ఫోన్ చేస్తా
ఆ
నీతో మాట్లాడి నా సార్ అన్న చేసింది ఎప్పుడు ఎనిమిదికి చేస్ విషాలి
ఆ
ఆ మే సానే ఫోన్ చేస్తా ఉండం అ నేను చేస్తా ముుజ్జు, నాది రేపు లోపల అయిపోతది అంటుంది, అంటే నాది కూద అయిపోద్దిలేమే నాకు మిసేజ్ వచ్చింది అని చెప్పిన
అబ్బా అందర్ ద అయిపోదా ఓవర్ యాక్షనా
అ అయిపోని చేస్త ఉండని జెప్ప పని ఉంది ఇక సర్లే విబ్ చేస్తాని కట్సిన
మేము నైట్ చేసాయి కి కనెక్ట్ అవ్వల తీసుకోవాల కట్ చేస్తుంది అది
కట్ చేసినా అదేమో కాల్ మాట్లాడినట్టు చూపిస్తుంది మే
ఆ అవును అప్పు రేటింగ్ అడుగు తుంది
మీ ఇట్లా మాట్లాడినాక నేన్ మల్ల లక్ష్మి లక్ష్మీకి చేసానా, ఐ మీక్ పోలే రెండు సార్లు చేస్తే రెండు సార్లు పోలేదు కానీ తీసుకెయిందా అయిపోయినట్టు చూపిస్తున్నాడా
నాకు కూడా అట్టే చూపిచింది నిన్న
ఆ నవ రెం కాల్స్ మీ అరజసలు మా వల నాకుచచ్చ ఇప్పుడైతే ఆ రెండు కాల్ సయి ఆల్రెడీ ఆ రోజు జ్యోతిషట్ కిందది
ఇ అని ఒక ఒకటి వచ్చిందిగా మళ్ళీ దానిక్ మనీ బడుతు న అనుగా తథర్టీన్ హండ్రెడ్
అవును
నవ అడ్డాయా
పర్లేదు స ఫోర్ టు ఫోర్టీన్ డేస్ లో పడతాయని చెప్పారు ఆ నాలుగు రోజు ఉంటే పడతాయ మేమ్ అంత మేబి
ఆహా నా నాకు తెలీయదు అది ఎవరికో వచ్చిందేమో అనుకున్నా నేను నైట్ నేను సానియా చెప్ నాకు
చూపించబట్టి కూడా వారం రోజులు వారంము రెండు వారాలు నుంచి చూపిస్తుంది నాక పదమూడు వందలు
చూపిస్తుందా నా చూ నాకు చూపి క్లాస్ చూపిలా నాకు
అవునా
ఉ
నాకి చూప బట్టి ఇన్ని రోజలు అవుతుంది అంటే నాలుగుల పడి వమ్మ మీది ఇకా మీకు ఇప్పుడు చూపించి మళ్ళీ పద్నాలుగు రోజులకు మీకు పడుతుంది
అది చేసి చాని రోజులు అయింది నేను
ఇచ్చింది మొన్న మా టైమ్ ఇచ్చింది మికుల రేపు లోపల అయిపోగొట్టమని
నా నాకు ఇచ్చింది నిన్నే నేనుతే రీఫ్రెష్ చేసింది ఈ మది చేయలే అసలా ఆ
హ
నిన్న చూసి ఆ మెసేజ్ చూసి అప్పుడు రీఫ్రెష్ చేసినా నేను
ఆహా
ఉ
వేరేది అది వచ్చింది ఇంగ్లీష్ కి
ఆహా
ఆ ఇది అయిపోతే రీసెస్ చేస్తే మళ్ళీ అది వస్తుంది ఇంకా మళ్ళీ అది కూడా ప ఈ రోజు పన్నెండు లో అది కూడా అయిపోగొట్టాల మీ ఆ ఇంగ్లీష్ లో మాట్లాడాలి అది ఆ హ అది ఎప్పుడ ఇయ్యిది నాకి అయినట్టే ఇగ అయితే
జుద్ధం లే
హ
నాకు ఈ వర్త చాలు మే
ఆ
ఈ పడితే డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నా
ఆ
చూద్దం ఏమయిద్దో?
చెప్పల్గదా? ఏమైద్దో చూద్దాం.
టెన్ మినిట్స్.
ఉమ్?
ఆ అయింది నివ్ కట్ చేయ్, మల్లి నేన్ జెస్తా ఉండు.
ఆ
కట్ జై.
ఆ